ఓ.
లో.
హా హాలో హాయ్.
హాయ్, చెప్పండి.
బాన్నాడా!?
బాన్న. మీర్ బాగున్నారా?
ఊహ్మ్ బాగున్నాం. తినారండి.?
లేదండి తినాలి, ఇంకా సమయం ఉంది.
అవున ఏం ఇంకా లేట్? టే మీ పీజీలు ఇంకా చేయ్లేదా.?
ఇంకా చెయ్లేదు సెవెన్ తట్. టీ అవుతుంది.
హ్మ్.
ఏం చేస్తున్నారు.?
ఏం చేయలేదండి ఈ రోజు వర్క్షాప్ జరిగింటే దాని గురించి చూస్తా ఉన్నాం ఏమేం జరిగిందో అని.
ఏమేం చెప్పారు మీకు వర్క్షాప్లో. !?
మాకా ఈరోజు ఓచ్చి ఎంబిడేడ్ గురించి చెప్పినడూ.
ఆహా.
ఆ మీరేం, మీరేం మీ. కేం జరిగింది ఈరోజు.
మాకీ విఎల్ఎస్ఐ ఎబైడెడు రెండు మిక్సై చెప్పినారు.
అదెందో రేపటికి వర్క్ ఇచ్చినారు అవి ప్రోగ్రామ్స్ రాసుకొని వెళ్ళాలి. అది చూసా నాక్ దాంట్లో బేసిక్స్ కూడా రావు, మీకేమనా వచ్చా.?
యా ఓచ్చూ. చెప్పాలా.?
వదు వద్దండి చాలా స్ట్రాంగా మీరు ప్రోగ్రామింగ్స్ లో? !
అంత స్ట్రాంగ్ ఏం గాదండి కొంచెం, కొంచెం లిటిల్ బిట్.
మ్మ్ మీ కాలేజీలో బాగా చెప్తారా?
మ్మ్ బాగా చెప్తారండి. కాలేజ్‌లో చెప్పారా?
ఎప్పుడూ అంతేలే. అంతేం లేదు, అంతా సెల్ఫ్ లెర్నిం లెర్నింగే.
అ
మ్మ్, ఇగ ఆ పర్వాలేదండి. వేరే కాలేజెస్తో, పోల్చుకుంటే బానే ఇస్తారు. మీ కాలేజ్‌లో..
ఆ కాలేజీలో, అసలు ఈయనే ఇవ్వరు.
మ్మ్
ఇదా అండి, మీ కాలేజే? హలో!
హాలో
ఆ, చెప్పండి. అదే ఏమో, స్టాక్. కై వస్తా, అంటే? ఆ, ఇప్పుడు బానే వస్తాంది. పీజీలో ఫుడ్ బానే ఉంటుందా?
ఉమ్, బాగుంటుందండి. మీరు పీజీ గాదా?
ఆహా, మేమ్. పీజీ కాదండి, మేము ఇంట్లో ఇంటినించి. అయితే, వెళ్తాం.
అక్ సరే అండి.
ఉహ్మ్ మీకేం వర్క్స్ లేవా అండి, ఈరోజు? రూమ్. టాస్క్ ఏమి లేదా?
ఉన్నాయండి, చేయాలి.
అవ్, మీకేమన్నా కమ్యూని వెకేషన్ మీద వర్క్‌షాప్ ఏమైనా జరిగిందా?
కమ్యూనికేషన్ ఆ జరిగిందండి.
ఆ, సాఫ్. స్కిల్స్ వీళ్ళే నాంది వాళ్ళేనా వచ్చిండేది. !?
అవునండి! మీకు వల్లేనా.?
ఆ మా. కు రీసెంట్గా వాళ్ళే ఇచ్చిపోయినర్ ట్రైనింగ్ బాగ్ చెప్తున్నారు గదా!.
ఉండవసలు. ఎన్ని డేసు.? !
మాకా వన్ వీక్ మధ్యలో హోలీ ఓచ్చేసిందని ఇంగ ఫైవ్ డేస్ ఉండింది.
ఊ మాకు. సిక్స్ డేస్ జరిగింది.
ఉహు, బాగా యాక్టివిటీస్ అన్ని చేపిచినారు గదా.
అవును.
ఉహూ ఏం చేపిచ్నారు మీకీ యాక్టివిటీస్?
మాక్ యాక్టివిటీస్లో ఫామ్ యాక్టివిటీ.
హ్మ్.
ఊ ఇంకా రెజ్యూమ్ అట్లా బిల్డ్ చేసుకోలని చెప్పినారు. సెల్ఫ్ ఇంట్రో, ఇంకా సెమినార్లివ్వడం.
ఊ.
ఇంకా టాస్క్లో చాలా చెప్పినారండి.
ఊహు.
మీకె యాక్టివిటీ నచ్చింది?
మాకోచ్చి అదెందో నంబర్స్ ది చెప్పినారు అది బాగుండింది కొంచెం. కొంచెం ఫన్నీగా ఉండింది. మళ్లా ఇంటర్వ్యూక్ పోయేటప్పుడు డ్రెస్ కోడ్ ఎట్లా ఉండాల. మళ్ళా ఓచ్చి ఏమేం అటైడ్స్ వేయాల, జాబ్ ఆపర్చునిటీసూ, క్లీన్, కాన్ఫిడెంట్, ఎట్లుండాల అవన్నీ చెప్పినారు. కమ్యూనికేషన్కీ వర్క్షాప్ పడ్లొ. ఇంకొచ్చి ఇంటర్వ్యూ ప్రాసెసెస్ ఎట్లా జరుగుతాయి మాక్ ఇంటర్వ్యూస్. అవన్నీ చెప్పినారు.
ఏమైనా క్వశ్చన్స్ చెప్పినారా ఇంటర్వ్యూలో ఇవే అడుగుతారని.?
ఆ కొన్ని చెప్పినారాక అంటే త్రీ డిఫరెంట్స్ మోడ్యూల్స్ గా చేసి ఈ క్వశ్చన్స్ వీటిట్లో అడుగుతాదు బిహేవియర్లు, ప్రాజెక్ట్స్ పైన అట్లా క్వశ్చన్స్ చెప్పినారు.
రేజ్యుమీ కేమా. నా ఫార్మాటెద్. చ్చారా.
ఆ రిజ్యూమె కిచ్చినాను ఫస్ట్ నేమ్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలా. దాన్ తర్వాత ఓచ్చి ఆబ్జెక్టివ్, దాని తర్వాత వచ్చి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, దాని తర్వాత స్కిల్స్. అవన్నీ చెప్పినారు.
అంటే మీకు ఏళ్తే జాబ్ వచ్చేస్తుందా అండి మీకు.? !
ఆ అయితే కానీ ప్రాక్టీస్ చేస్తా ఉంటే వస్తుంది. ఇంగా డైరెక్టుగా పోయి అక్కడ కూర్చుంటే రాదండి మనం గూడా ప్రాక్టీస్ చేయాల గదా.
గ్రూప్ డిస్కషన్ లో ఏమైనా పాయింట్స్ చెప్పినారా మీకి?
ఊ చెప్పినారు అండి. అంటే ఫస్ట్, చెప్తాను.
ఆ.
ఫస్టు మనము, అందరిది అన్ని గ్రూప్ డిస్కషన్ లో మనము ఎవరెవరో ఒకరి ఇనిషియేటివ్ తీసుకుంటారో. అది మనమైనా, తీసుకు. కొచు.
ఆ.
ఇంట్రడ్యూస్ అంటే? ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్లు. వాళ్ల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి. మళ్లీ ఈడు? టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేసి, వాళ్ల వ్యూస్. తనే, వాళ్ల ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? తర్వాత, మిగతా గ్రూప్. ప్ లో వాళ్లందరూ, ఎవరి వ్యూస్ వాళ్లందరూ డిస్కస్ చేసుకుంటా ఉంటారు.
ఆహ్.
ఇంకా మీరు, మధ్యలో ఎవరినైనా కానీ, ఇంటరప్ట్ చేయాలనుకున్నప్పుడు? వాళ్లకి కొంచెం, రెస్పెక్ట్! ఒకవేళ ఇంటరప్ట్ ఇచ్చేసి, మళ్లీ మాట. మాట్లాడాలి మనం. హ్మ్మ్, అట్లా కొని? చెప్పినారండి.
ఉమ్మ్. కా మాక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో వచ్చి, ఫస్ట్ మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇయ్యాల.
హ్మ్మ్.
మల్ల వచ్చి, ఈ కంపెనీ కోసము మీరు ఎందుకు వర్క్ చేయాలని అనుకుంటున్నారు? అది ఒక క్వశ్చన్ చెప్పినాను.
హ్మ్మ్.
మీ స్ట్రెంగ్త్స్ సు, వీక్‌నెస్‌ సు, అది మీ శాలరీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటివి? మీకేమన్నా? క్వశ్చన్స్ ఉన్నాయా, మా పైన? అవన్నీ చెప్పినారండి.
చాలా యూజ్‌ఫుల్‌గా ఉంది కదా? అండి.
కాన, వితౌట్ ఫీల్ ఏ లేకుండా? వాళ్లు చెప్పినారండి చానా ఇవి. చానా నిత్యం, చానా బెస్ట్. హ్మ్మ్
సర్టిఫికెట్, బా ఉంది కదా?
ఆ సర్టిఫేట్ కూడా ఇచ్చినాడండి. వాళ్ల ట్రైనీస్ అయితే, ఆ ట్రోఫీస్ కూడా ఇచ్చినారు! కొంతమందికి.
హ్మ్మ్, మీకు వచ్చిందా అండి అవార్డు?
ఆ మాక రాలేదండి. నే ఒక రోజు అబ్సెంట్ అయినా. అంతగా పార్టిసిపేట్ చేయలేనాన్. నాకు తెలదు అండి? సర్టి ఇది, ట్రోఫీ ఇస్తార అని? తెల్సింటే ఫస్ట్. ఆహా, ఫస్ట్ డే నించేయ్, బాగా యాక్టివ్‌గా ఉంనిండు.
మాకే సెకండ్ డే నా, థర్డ్ డే నా, చెప్పినారు ట్రోఫీస్ ఇస్తాము అని.
ఆహ్, మేడం ఏమో చెప్తా అన్నినారు? గాని నేనే సిల్లీగా తీసుకున్నాను. అయినా ఊరికే చెప్తా అన్నారు ఏమోలే? అన్కొని సలిగద్ తీసుకున్నా
మీ ఫ్రెండ్స్కి వచ్చిందా అండి
ఆ మా ఫ్రెండ్స్ కంటే చాలా దూరం ఫ్రెండ్స్ అండి వాళ్ళ ఫ్రెండ్స్ ఏం కాదు, డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ లో వేరే వాళ్ళు వాళ్ళకొచ్చిన్ మా క్లాస్ లో ఒక పాపకొచ్చిన్
అవును
ఈ ఎమీడెట్ సిస్టమ్స్ పైన ఏమన్నా జాబ్స్ వస్తాయా ఓపెనింగ్స్ లు ఉన్నాయా?
ఆ వస్తాయండి
ఉ
ఎంబడడ్ లో వస్తాయి విఎల్ఎస్ఏ లో డౌట్
మ్మ్ ఎమిడెట్లో ఏమన్నా జాబ్స్ రూల్స్ ఏమన్నా తెలుసా మీకు ఏం చదువుకుంటే ఏమొస్తుంది అని. ఓ
కోల్స్ పెనీరు కానీ ఏం చదువుకోవాలంటే సీ చదుకోండి
సీలో ప్రో ఉండాలంటారా
ఇంగా మ్మ్ ఒక అం సబ్జెక్ట్ తీసుకోండి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కాని
మ్మ్
అలలాగ్ ఎలెక్ట్రానిక్సు
మ్మ్
అలా ఏదో ఒక సబ్జెక్ట్లో ప్రో ఉండండి
ఒక సబ్జెక్ట్ చాలా
ఆ ఒగటి చాలు అంటే రెండో నేర్చుకుంటే బెట్టరు
ఏది బెస్ట్ అంట అంటానండి హార్డ్వేరా సాఫ్ట్వేరా
హార్డువేర్ అండీ
ఎందుకు అట్లా
అంటే శాలరీ స్టార్టింగ్ లో తక్కువ ఉన్నా కానీ ఆ ఎక్స్పీరియన్స్ పొచ్చలతే మన శాలరీ అనేది పెరుగుతా పోతూ ఉంటుంది
మ్మ్
మ్మ్ ఇంకా మీరు ఎంబెడడ్ సి కూడా నేర్చుకున్
ఆ మ్ మీకు బాగా నాలెడ్జ్ ఉన్నట్ టున్ని హాడ్ వేట్ పైనా
ఏం లేదండి. కొంచెం టెన్స్ అంతే.
ఉమ్.
ట్రాఫిక్ లైట్స్ పైన ఏమన్నా చెప్. చెప్పినాన నీకు కోడ్.
ఉమ్ చెప్పినారు. సూపర్వెజ్.
ముగ్గురు ట్రాఫిక్ లైట్స్ పైన ఈ రోజు ఓట్ జరిగింది. మన ఆన్ బోర్డ్ ఎల్ఈడీ ఓడ్ జరిగింది. మన త్రీ ఎల్ఈడి యూస్ చేసి అదొ ఒక ప్రోగ్రామ్ చెప్న్నారు.
అవుట్ ఫుట్స్ వచ్చినాయా.
ఆహ్ అవుట్పుట్స్ ఆల్మోస్ట్ అలాన్ని వచ్చాయండి మీకు వచ్చినాయా.
వచ్చినాయండి అన్నీ.
ఉమ్ సరేలేండి ఆహ్ తినికి వెళ్తాన్నారేమో.
అవునవును టైమ్ అయింది.
ఆహ్ సరే అండి బాయ్.
ఆహ్ బాయ్ అండి.